హ
ఎక్కడికి వెళ్ళారు కొండపల్లి వెళ్ళారా మీరు
ఆ కొండపల్లి వేలం
ఉమ్
ఉమ్ పదిమంది ఫ్రెండ్స్ ఇదే మొత్తం పదకొండు మంది ఫెండ్స్ ఎల్దమ్ అనుకున్నాము
ఉమ్
ఉమ్ పదకొండు మంది గదారయరు ఆడా బైక్స్ ఒక రెండు తగినయ్ ఏడుగురు వెళ్తాగే ఉన్నాయి త్రీ బైక్స్ ఏ ఉన్నాయి
అప్పుడ ఎంచెసారు
ఇంకా ఏం కొంటాం ఇంకా అప్పుడు ఇంకా కాలేజ్లోన్న ఫ్రెండ్స్ కి వాళ్ళు కాలేజ్కి వెళ్తారు కదా పొద్దున్నే
ఉమ్
వాళ్ళకి ఫోన్ చేసి ఒక బైక్ అని తీసుకున్నాము ఇంకుంటాము ఒకటి ఇచ్చారో తాళం వాచ్మెన్ దగ్గరికి వెళ్లి తీసుకుని బండి తీసుకుని వచ్చేసాము
ఉమ్
మళ్ళీ ఇంకో బండి కావాలంటే ఉయ్యూరు నుంచి అప్పటికప్పుడు ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి వెళ్దాం అనుకుంటున్నారా వాస్తవ వాస్త వస్త మరి నువ్వు కూడా ఉన్నా ఆ వస్తున్నా ఆడ ఒక అరగంట చేసడు పదకొండు అయిపోయింది అప్పుడుకే
వామో
వచ్చాడు త్తన్నగా రావాలా వాడు బట్టలు లేవని ఒక జత బట్టలు కొనుకొని వచ్చాడు మళ్ళీ
ఏంటి షాపింగ్ కూడా చేసారా అక్కడ మధ్యలో
ఉమ్ ఒక జాతా బట్టలు కొనుకొనివ్చాడు ఆడు మళ్ళీ కాజో పాటుయినా బట్టలు కొనుకోచాడు
ఉమ్
అ వచ్చాడు ఆ పదకొండు కి వచ్చాడు ఇంకా అప్పుడు ఆ వెళ్ళి అక్కడ మాకు చడ్డాని ఒకటి ఉండిది
ఆ అక్కడ అక్కడ అందరు కలిసారా
హా ఆదారం కలిసి టిఫిన్ చేసి టీ తాగి అంటే నేన్ టీ తాగాను మా ఫ్రెండ్స్ తాగారు
ఓకే అండి
ఇంకా చిన్నగా పెట్రోల్ బంకు దగ్గర పక్కనే దాని పక్కనే
ఆ
పెట్రోల్ కొట్టించు కొన్ని ఒక తల ఒక ఐదు వందలు బండిలో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళరా
ఆహా
దర ఒక కొండపల్లి దగ్గరలో ఉన్నాం అనంగా ఇంకా బిర్యానీ తీసుకున్నాము ఒకేసారి మ కొండ దగ్గరికి వెళ్ళా ఎమన్నా ఇస్తారా
ఉండదు అన్న ఆటో
ఉమ్ కొండ దగ్గరకు వెళ్ళినాక ఏమి ఉండదని ఇక కిందే బిర్యానీని మూడు తీసుకున్నాం కార్గం మనలం అదం పదకుండు బిర్యానీలు ఏమి తీసుకోలేదు
ఏ అండి మరి సరిపోయిందా
అ హెవీగా ఫుడ్ తింటా మట్రి ఉం చేయాలి కొండా అంత
ఆ ఓకే నైస్ ప్లాన్ అదే మంచి ప్లాన్ వేసారు
వసమా ఏం చెస్తామండి మేము మూడు నాలుగు రోజుల నుంచి ప్లాన్ ఇస్తా కాని మా ఎదవల వల్ల అవ్వాలా
ఆమ్
అప్పుడు బిర్యానీ కాడా డబ్బులు తింటారు డబ్బు ఇది వరుగు వందలో నూట యాభై చేతులోపెట్టారు
ఉమ్
బియ్యం సాలవ్ మాఫ్రెండ్ మాగా మాఫ రెండో వేయి రూపాయలు నేను ఒక ఐదు ఐదు వందలు తీసి ఇచ్చాం
అయితే బానే ఎంజాయ్ అయినా బానే చేసారా
ఎంజాయ్మెంట్ ఏం తక్కువ లేదు బాగా ఫోటోలు దిగాము రీల్స్ తీసాము బాగా గోల గోల చేసుకుంటూ కొండపల్లి అంతా వినపడే అట్టు చేసినం
ఓకే ఓకే ఆ సరే బాగుంది అయితే
నాగురించి వద్దులెండి మీరు ఎక్కడికైనా వెళ్ళారా మరి ఫ్రెండ్స్ తో
ఉమ్ చాలా చోట్లకి వెళ్ళాను
ఎక్కడికో ఓ కాడికి చెప్పండి
మాములుగా మేము అందరం కలిసి అరుణాచలం వెళ్ళాం పాండిచ్చేరి వెళ్లాం పాండి చెర్రీ ఎల్లినప్ ప్పుడు మన ఎ స్టమక్ అదే పొట్ట అప్సెట్ అయింది
ఎందుకండీ
జూ వల్ల
హు
ఇంగ మేము అందరం ఎల్లం మార్నింగ్ సన్ పొద్దున్నే సన్ రైజ్ చూద్దామని సూర్యోదయం చూద్దాం అని ఏల్తే ఫస్టు బండ్లు కావాలి కదా బండ్లు కాడే ఆళ్ళు గంట గంట కాదు గంటన్నర అయిపోయింది
ఊ
ఇంక లేచి ఏళ్ళి సూర్యోదయం కాస్త అయిపోయింది సూర్యోదయం అయిపోయి చాలాసేపు అయింది మేము మాములుగా ఏళ్ళి చూసుకొని వచ్చాము టిఫిన్ తిందాం అనుకున్నాం అక్కడ టిఫిన్లు చూస్ ఏమో పాండి చెర్రీలో
బు
చాలా దారుణంగా ఉన్నాయి ఒక ఇడ్లీ ఇడ్లీ తిన్నాం ఇడ్లీ తింటా అక్కడ మైదా తో ఉంది ఇడ్లీ
అ
అదేంటో మనకు అర్ధం కాలా ఆ డిజైన్లకే డబ్బులు ఎక్కువయినయి సరే అని చెప్పి మళ్ళీ రూమ్ కో వచ్చి రెడీ అయ్యి మనోళ్లు రెడీ అవ్వమం అంటే బా తొందరగా అవుతారు కదా ఫ్రెండ్స్ అన్నాగా
ఉహ్ ముగ్గురు అరగంట గంట చేస్తారు హ్మ్
ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాం గుడి క్లోజ్ చేసేసరు వాళ్ళలేట్ చేసే టయానికి ఇంక మనం ఎంచేసామ్ అక్కడ నుంచి కాలనీ ఉంటది ఫో చేయడానికి ఆ అంత బాగుంటది సరే పన్నెండు అయిపోయిందని చెప్పి ముందు తినడానికనే ఒక హోటలో ఆగాం మీనాక్షి హోటల్ అని చెప్పి వెజ్ తీసుకున్నాం తర్వాత గుడి
ఆ గుడికెళ్ళాలి కదా న నాన్ వెజ్ తినకుడదు గుడికెళ్ళెటప్పుడు
తిన్నారు నాకు బాలేదు కొద్దిగా తిన్నా టేస్ట్ కూడా అంతలేదు వేరే వోళ్ళు ఇప్పుడు ఒక మా ఆం ఫ్రెండ్ ఒకడ్ ఉండే ఇంకా కుమ్మిందాన్నమాట తినిన్ది పాండిచ్చేరి మొత్త త్తం తిరిగాము ఈవినింగేమో ఒక గుడికి వెళ్ళాం అక్కనుంచి మళ్ళీ ఒక బీచ్కెళ్ళం
హ్మ్
త తిరిగి అంత చేసి అంతా ఓకే అంతా చాలా బాగుంది మధ్యలో ఏమైందట్ అంటే మా ఫ్రెండ్ గారి బైక్ లో గాలి లేదు
హ్మ్ బైక్ బైక్ ఎక్కడ ఎలా ఎసుకెళ్ళడండి
బైక్లు వేసుకెళ్ళ రెంట్లు అక్కడ రెంట్ ఉంటే రెంట్స్ తీసుకున్నాం
రెంట్స్ తీస్కున్నారా ఎంత పడింది బండి ఒకటి
ఆ నాకు గుర్తులేదండి, మా ఫ్రెండ్స్ ఏ చూసారు.
తెలిదా
యితే ఇంకా మేము
హ
ఆ ఆళ్ళు బైక్ పంచర్ పడిందని చెప్పి ఎళ్ళి చూయించుకుంటే ఇది పంచరి కాదు రిము పోయింది అన్నారు. మేము ఇంకా వానలె ఫోన్ చేసాం మళ్ళీ మమ్మల్ని అంటారు, కదా అని చెప్పి ఓనర్ ఫోన్ చేస్తే. అవుఅంట్ర్ చూసాడు మేము అంతలోకె ఒ ఆ బీచేస్ మొత్తం తిరిగెసొచ్చం ఒక నలుగురు అక్కడ ఆగిపోయారు మీం ఆర్గురం వెల్లం
నలుగురు నలుగురు ఎందుకు ఆగారు
ఒకరు ఒక బండేమో ట్రబుల్ ఇచ్చింది అదే లిమ్ము బాలేదు కదా ఇంకో బండి తీసుకుందాం అని ఇంకొకరు ఏదో వాళ్ళకి హెల్ప్ కింద ఉన్నారు మేము ఏంటంటే మె ఇంకా వెళ్ళిపోయాం స్పీడ్ గా బీచ్ కెళ్ళాం బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ జేసి మనకి దూళ ఎక్కువ కదా అదే మనకి ఎక్కువ కదండి మనం ఈ సాంగ్ రీక్రియేచ్ ధానికి జెప్పి పరిగెత్తాం నేను ఇంకొకడు పోటీ పెట్టుకుని పరుగులు తీస్ స్తు అనే మనకు ఆయాసం వచ్చి పడిబొయం
కాని ఎందుకు పడ్డారండి ఆయాసం వచ్చీ ముసలోల్లు ఏం కాదు కదా ముసలోళ్లు కాదు కదా మీరు
ముసలోళ్ళు గాలేదు కాని గాని అప్పడికే మనకి ఫీవర్ నైట్ ఆ స్టమక్ బాలేేదు ఏం తిన్ లేదు ఏం తిన్ లేదు రెండు రోజులు అలాగ అందుకు మ్మ్ మిరియాస్ తరండలాగ చేయరుగా
నేను ఒకసారి అలా చేసా అండి బీచ్ కెళ్ళి అక్కడా మా ఊరు దగ్గర ఒకటి ఉంది బీచ్చూ
ఊ
రీలోడ్ షూట్ చేసా నేను
మ్మ్ బాలేనప్పుడు కూడ షూట్ చేసారా
మ్మ్ బాలేనప్పుడు ఆళ్ళకి బీచ్ కి ఎందుకు ఎళ్తామండి
ఉ సరే సరే
మ్మ్ బాలేనప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం కదా
మ్మ్ ఆ తర్వాత వచ్చాము ఊ మళ్ళీ రూమ్ కోచ్ చేసాం అప్పటికే మనోడు ఒకరు కోప్పడుతాడు అంటే ఇంకా ఎక్కడ తిరగలేదు అది ఇది అని కోపం వస్తే
హ
మా ఫ్రెండ్ ని తీసుకెళ్లి అలా తిరిగేసి వచ్చారు ఆళ్ళు మేం మెల్లిగా రూమ్ కెళ్ళి
ఉ
సరే తినేసి వెళ్ళచ్చు గదా అనుకుంటే తిందాం అనుకుండ అక్కడ మిల్ షేక్లు ఈ తాగేసి ఈ కడుపు నిండిపోయింది అనుకున్నాం
ఎపు నీదన్న బు
నైట్ తిందాం అనుకున్నాం బయటికెళ్దామని బీ కెళ్ళ
ఉహు
ఏండి రాత్రి పన్నెండు ఇంటికి
హ బీచ్ కా
చ్కి రాక్ బీచ్ కే
ఆహ
ఆ టైమ్ లో వెళ్ళాం గా ఇంగా చూస్తాను బె అవు ఈ రోడ్లు ఏం లేవు ఖాలీ ఏం బానులు లేవు వెళ్ళాము కూర్చున్నాం కొద్దిసేపు ఉన్న ఎన్నిజేసం అక్కడ ఒక అమ్మాయి మా ఫ్రెండ్ నేను రాను నాకు నిద్ర వుంది మళ్ అలాగో పొద్దున సన్రైజ్ చూడానికి రావాలి గదా అని చెప్పి అక్కడే ఉంటా అని చెప్ పిందె
ఆ
మీ ఏమో రమ్మని అడుగుతున్నాం పద ఇపు ఇక్కడ వర్ బీచ్ మీద ఎందుకు డేంజర్ గదా
ఊమ్ బు
ఉం ఎంత అడిగినా రాలేదు
ఆ
వాళ్ళు ఒళ్ళు ఉంటారు కదా సర్లే ఏం కాదు ఉందం కొద్దిసేపేగా అంటనరు ఆ కొద్దిసెప్ ఎంతా నాలుగు గంటలు
ఉం
ఎలా ఉంటామండి మనం
ఉం ఇంతేగద
వదిలేసి ఎళ్ళిపోండి అంటే వాళ్ళను వదిలేసి ఎలా ఎల్తామ్
గదా
ఆ అది
ఇలా చేస్తారు మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు కొందరు చాల తలకా
జాగ్రత్తగా ఉండాలండి మీకులాగా జగ్రతగా అయితే మేము
జాగ్రత్తగానే లేదండి అక్కడికి వెళ్ళాను నలుగురు పడ్డారు రాళ్లలో బడి
రాళ్ల అయ్యో
అక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ కదా కాలు జారిపోయి పడ్డారు ఆడా నలుగురు
ఎమ్మన ఆ
ఆ అలా చిన్నగా చిన్న చిన్న స్క్రాచ్లు దెబ్బల్ తగిలినట్టే
ఉ సరే సరే అండి అయితే
ఆహ్